హలో
మార్చ లోనే ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది. కదా ఫుల్ ఎండలున్నాయి.
అవును
ఉమ్ బయట ఎండకెళ్ళేసి వస్తే మ్ చల్లగా జ్యూస్ తీసుకోవాలి. పండ్లు బాగా తాగాలి. మజ్జిగ తీసుకోవాలి మంచి
అని చల్లదనంగా ఉండేవి త తినాలి తాగాలి.
ఉమ్ బాడీ ని కుల్ బే
అవును
మ్ బయట వెళ్ళేటప్పుడు కూడా మంచిగా సన్
మంచిగా హాటు గొడుగు
ఆ ఇలాంటివేదైనా యూజ్ చేస్తే బాగుంటుంది.
అవును ఇంట్లో ఏసీలు పెట్టుకోవాలి. చల్లగా ఉండడానికి
ఆ మంచిగా కుండ నీళ్లు గానీ లేదంటే ఇప్పుడు జనరేషన్ మారింది కాబట్టి ఆల్మోస్ట్ తందరి ఇండ్లల్లో ఏసీ ఉంటాది ఫ్రిడ్జ్ ఉంటది. ఉమ్ ఫ్రిడ్జ్ వాటరు
అవును ఎక్కువ ఎవరు వేడి వస్తువులే యూస్ చేయరు. ఈ టైమ్ లో
ఈ టైం లో అవును మంచిగా పుచ్చకాయలు వస్తుంది. సీజన్ లో మంచిగా పుచ్చకాయలు తిన మీకే పండ్లు నచ్చుతుంది.
మాకు ఆ మాకు ఏ ఫ్రూట్స్ తైన జ్యూస్ చేసుకొని తాగాలి కాబట్టి ఏదైనా దాంట్లో మిల్క్ పోసుకొని చల్లగా అలాగా తాగీతే బాగుంటది
ఇ ఇ క్లైమేట్ కూల్ గా తాగాలంటారు ఓకే ఓకే అండి
ఓకే అండి